హలో
ఏం చేస్తున్నారు పన్ తిరిందా
పన్ తిరలేదండి
గి టైం మయినా పన్ తీర్తలేదా
తీరట్లేదండి మా బాబు వాలన బాబు ఏ పని చేయనియార్ లేదండి
పన్ జేయ్ కుం ఏం చేస్తామండి బాబుక్ కూడా కొంచెం పని ఇయ్య పేర్ చేసుగా
చేస్తాడ్ చేస్తాడ్ ఈ పని అయిందా అండి
ఆ మ పని అయిందండి వంట చేయలేదండి ఇంకా
ఉ
కూర పొద్ద్దడిదే ఉన్నది వంకాయ కూర బియ్యం కొద్దిని బియ్యం పెడితే అయిపోతది
కాయ తింటున్నారా
ఉమ్ నిన్న మా మావయ్య గారు ఊరి నుండి పట్టుకొచ్చారు
అవునా
పట్టుకొచ్చి ముగ్గురికి మూడిన్నులు పెట్టాడు
ఆహా
ఆ వంకాయలు వస్తే సగం పుచ్చులు సగం మంచిగా గిన్నెని వెళ్తే ఆ గిన్నెని వండినాడు నిన్న వంద రూపాయలు పెట్టి చికన్ తెత్తే ఒక పూటకు అయ్యంది
ఎటు వెళ్తున్నారండి టమాటాలకొయ్యరద
మీరేం కూరడుతున్నారు
కాకరకాయ కూరండి పొద్దుగాల మా చెట్లకే కొన్ని కాకరకాడాలున్నాయ్ అదే వాడుతున్నాం అండి మా బాబు స్టార్ట్ చేసి చాడండి
నినే పెట్టారాండి మరి పడుకునే టైం అవుతుంది ఇగా
తినబెట్టలేదాన్ని తిన పెెడతా కొన్ని బియ్యం క అడిగేసి ఇడ్లీ ఉన్నాయి కొన్ని రెండు ఇడ్లీ ఉన్నాయి ఇవప్పైస నోడ్లే బట్కుంటాడు అంత చిన్న పైశి అద్దు ఆ
దుల్పుడు అయిపోయింది ఎయన్ని రోజుల అయితాంది
ఆ శనివారం ను ఉండండి శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఐదు రోజులండి
పదిహేను రోజులు దింపాలనా
అవునండి ఇంకా ఇంకేడంనా అది రాలే బయటికి అంతా
డస్ట్ వస్తా లేదా
పౌడర్ రావట్లేదండి ఇంకా మొత్తం బయటికి రాలేదు అదంతా
ఉమ్
లే ఇంకా మందులు కొట్టేస్తున్నారు మందులు అయిపోయేసరికి అంతా బయటకు వచ్చేసి చేస్తుంది
ప్రశాంత్
వస్తుందండి నిన్న కూడా పడింది
మాకు ఎండ కొడతాని మీకు వర్ష చంబానే వస్తాంది
వస్తుంది వర్షం వర్షం వస్తుంది వర్షం వల్ల మబ్బుల వల్ల కూడా అది రావట్లే పౌడర్ రావట్లే
మాకు ఇట్లా మబ్బుల కూడా పడత లేదు అది మెండ కొడతంది
మబ్బులు గాలి ఎంత వస్తుంది మంచిగా రావట్లేదు
హైదరాబాద్ లో బాగా కొడతాంది ఆట వార్ రాలవానా
అవునా
హ్మ్
ఇద అండి బాంబో
బామ్బో వెెట్టలేెరిగా
బ్యాంబో వాళ్ళే ఇస్తారంటగా మొత్తం ఫ్రీగా
ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు పెట్టుకోమంటారు తర్వాత పానాల మీ కూసుంటారు
ము
ఇ ఉన్న యాప్ల తోట సెల్లు చచ్చిపోతానే అంటే వాళ్ళ కొత్త యాప్ వాళ్ళకు రెండు మూడు యాప్లు ఉన్నాయి వాళ్ళకు సొంతంగా ఎరువు తయారు చేసుకొని వేసుకోవాలన్నట పెద్ద తలకాయ నొప్పుిన్నది బ్యాంబో తోటి ఇప్పుడు అంటారు కదా ఏం లేదు మొక్కలు తీసుకపోయి పెట్టి ఇది గంతే మీ పని అని వాళ్ళు అంటారు గట్లా అనుకొని పోయిన సచాల మంది తీ ని పెట్టి పెట్టినాక ఇప్పుడు చెట్టు పెట్న కా నుంచి చెట్టుకు నీళ్ళు పోయాలట చెట్టు కడ గడ్డి తీయాలట చెట్టుకు సొంతంగా ఎరువు తయారు చేసేయాలన్నట ఆ ఇ గట్టి నేను అమ్మ పెడితే ఇంత అశ్రద్ధ లేకుండా నా మేము ఏ దేశం నుంచి పటిచ్చినాం ఇట్లా చేస్తారు ఎందుకు అట్లా చేస్తారు ఎందుకు మల్లా ఓచ్చి తిడతారు
అట్లా అట్లా అట్లా చే అంటే చెట్టు చుట్టూ అంత శుభ్రం అంటే శుభ్రం చేయాలన్నట డబ్బులు ఇస్తారటగా అండి కూరి సొప్పున డెబ్బై ఎనిమిది రూపాయలు ఇంకా డెబ్బై రూపాయలు హనుట డబ్బేగా డబ్బే
అన్ని వాళ్ళే అంటారు
ఫీటు లోతు మట్టి గుంత తోతే డెబ్బై రూపాయలు కూలి ఇస్తారు సగట్టు కూలి ఆ పదిహేను పది గుంటలు పదిహేను గుంటలలా పెట్టుకోవాలి సొంతంగా ఎరువు తయారు చేసేసుకోవాలి ప్రీగా మొక్కలిస్త తరో ఎమర్ నుండే డబ్బులు ఇస్తారు చెప్తున్నారు అండి
ఇంకా మాకు మీటింగ్లు ఏమి లేవు ఏమి విలువలేదు మమల్ని ఈసారి నా మెడ పడతట్టే ఉన్నది మ రైతులు క గారుతు వ ఎటు ఎత్త రూవ ఎజ ఎప్ప రూవ అదే అర్థమేతలేదు
మీ అన్నీ అయిపోయినాయా అండి అవి
అయిపోలేదండి నాలుగే అయిపోయింది
ఉ
నాలుగే అయిపోయినాయి ఒక ఆమె ఫోన్ చేసింది ఆ ఒక్క ఆమె పద్నాలుగు కాల్స్ మాట్లాడింది నా ఒక్క దానితోటి
వావ్ మంచిది
మరి అన్నీ నేను ఎట్లా అయ్యాన అండి మీకు కూడా కాల్స్ ఉన్నాయి కదా మరి మీరు కూడా మాట్లాడండి అని కూడా అం లే
హ్మ్
కాళ్ వెనక కాలు కట్ కాకముందుకే కాల్ చేస్తాంది కాల్ కట్ కాకముందుకే కాల్ చేస్తాంది అట్లా ఆమెకు జీరోలు ఇవలేదు ఏం కాలేదు కదా పటా పటా పటా పటా చేసుకుంటా మొత్తం కాల్స్ అయిపోయెదక ఫోన్ చేసి థ్యాంక్ యూ అక్కా నువు మాట్లా డినందుకే నా ఫోన్లన్నీ అయిపోయినాయి అన్నది నేను ఖాళీ గా ఉన్నప్పుడు ఫోన్ చేత్తా అన్నది ఫోన్ కట్ చెయ్
అయ్యో ఎట్లా మరి అవసరంయి అయిపోయింది కాబట్టి అయిపోయిందా ఇప్పుడు ఇతరులలో మనకు వద్దా మరి మనం కాల్చకు మాట్లాడిగా మాట్లాడాలిగా
చేస్తా ఇస్త మల్లో నేను పోను కాసేపుయినాక ఆమెకు ఒక బాబాట పాప ఒక చిన్న పాప కద అయ్యా తినబెట్టి పడుకునే ముందు చేస్తా రేపు ఒకటే రోజు కదా మన టైమ్గా
అ
కూర ఏం కూరంటతున్నా మరి
కాకరగాయని
ఓహ కాక తారు బాగా వేడుస్తున్నారు కదా
చేస్తున్నారు ఏసస్తున్నారు
డబ్బడన బ ముస్త కిలడ బగా ఆగి చిన్న డబ్బా కుక్కర్లో ఇది
అవ
అంటే ఇప్పుడు పురుదపుురిదే ఉన్నదా అండి మరి పొలం అంతా
ఆ బురదపుురద ఏముండ బురదపుుర్ నీళ్ళలు ఉంటాయా అండి పోనం అలా పోన వీ లేట్ అయింద
అ ఎలి గుంజుకుడా బోడు ఇబ్బంది అఐతలే అదా
ఏం కా అట్లే ఏం చేద్దాం అల పనే కదా
హ పెరుకు లే ఏరవానాడం మరి పెరుకులేరుతానా
ఏరుతానం అండి పొద్దున పొద్దున కాస్సేపు ఏరుతానుం కానీ ఇప్పుడు ఏడైతే అవి జయమందు కొడతా అంటే వస్తూనే ఉంటాయి
పోలుతారా మరి రోజు
కొడుతున్నామండి రేపు కూడాడ కొట్టాలంటే ఇయాలా కూడా కొట్టేసిన
అంటే పొద్గారావి సాయంత్రం తర
అహ మధ్యాహ్నమే పదిన్న పది గంటలకు పోయి ఒన్ ఒంటి గంటకు వచ్చి మళ్ళ మూడు గంటలకు పోయి మళ్ళీ పోత
మ్మ్ హ్మ్
ఏమైంది
బాబేడుంటాండు మరి
మామరదల కాడ ఉంచుతానం అండి
ఉంటాండ మరి
కానీ మొన్న ఉన్నడు కానీ అరలేడు ఇయాల ఏడ్చిండు బాగా నెల అక్కడికే తీసకపోయినాం అక్కడికే తీసకపోతే మామ మా లచ్చన్న వాళ్ళ అందరు కలిసి మోటరు కింద కూసబెట్టి ఒకటే నానుపుడు ఒకటే ఆట నీళ్ళలా ఒకటే నానిండియాల
నాంతనే ఉంటాడు సర్ది చేత్తనే ఉంటది హాస్పిటల్లో పడి తిప్తనే ఉండుర్రి
ఏం చేయాలి హ
మీ తమ్ముడు గిట్ల లేడా మరి
పనికెళ్ళిరండి మమ
అంటే వాళ్ళు కూడా దొరుకుతనే పోతారా
మ్మ్ హ్మ్ మేస్త్రి పనికి పోతారు వాళ్ళు
బక్కులుకాడు కున్నా
తరుణ్
మరి ఆయన దుతాను కొత్తే ఏమైతందన్ ట
ఇంక ఆయన ఆడా టైం చొతే అమ్మ రాడట నిన్న మీటింగ్ ఉంది వెళ్ళమంటేనే వెళ్ళలేదు పెద్ద తమ్ముడు ఎళ్ళిండు
ఏం బరువెత్తుకుంటాండట
ఏమో అండి ఓకే అని తెలుసు ఈయాల పనికి వెళ్ళిర్రు మా వోళ్ళు మేస్త్రి పని చేత్తరు
ఎక్కడ
మ్ ఇటు సైడు కొత్తూరు సైడ్ అబ్బాయి గూడా అదేదే అ బొంబాయి కూడవన్నీ
మరదలు ఇంటి కాన్నేనా
ఆ ఇంటికాన్నే ఉంటదండి చిన్న పిల్లలు ఉన్నారుగా
అంటే కొడుకు బడికి పోతలేడా
పోతాండు అక్కడన్నే దగ్గరె బడే కాషేపు పోతాడు కాషేపు వత్తడు ఇంటి దగ్గరె అయ్యేపాటికె కాషేపు పోతడు కాషేపు అత్తడు అయిన మధ్యానం బడి లేదు